హలో వినబడుతుందండి వినబడుతుందా అండి
ఆ వినబడుతుంది చెప్పండి
ఆ బాగున్నారాండి
ఆ బాగున్నామండి మీరు బాగున్నారాండి
ఆ మేము బాగున్నామండి ఏం చేస్తున్నరండి
ఏం లేదండి ఖాళీగానే ఉన్నాం మీరేం చేస్తున్నారండి
మేము ఖాళీగానే ఉన్నామండి
ఉమ్ కాఫీ తాగరా అండి
ఆ లేదండి మీరు ఈ టైంలో అంటే మీరు ఎప్పుడైనా విహారయాత్రకు వెళ్ళారండి
ఆ ఎల్లామండీ
ఏదానికి వెళ్ళారండి
అరుణాచలం అనీ
అవునండి అవునవునండి అరుణాచలం చాల బాగుంటదండి
అవునండి చాలా మంచి ప్రదేశం దేవుడి ప్రదేశం అవున
అవునవును అరుణాచలం ఎట్లా అంటే ఆ దాంట్లో ప్రత్యేకత ఉందం అ ఉందంట కదండి ఎట్లాంటే దేవుడు అనుగ్రహిస్తే తప్ప మనం అక్కడికి పోలేమం
అవునండి అది నిజమే అండి మేము చాలా ఒక మూడు సార్లు ప్రయత్నించామండి పోదామని కానీ కుదరలేదండి అప్పుడు ఎందుకో అది నాకు అప్పుడు ముందు మా ఫ్రెండ్ స్నేహితులు చెప్పే వాళ్ళండి ఇలా దేవుడు అనుగ్రహం ఉంటే తప్ప పోలేము అది ఇదిని చెప్పేవాళ్ళండి అప్పుడు మాకు చ్ మాకు అంతగా పట్టించుకోలేదండి మేము అయ అదేముండదులె ఆ అది మొన్న మేము టూ త్రీ టైమ్స్ పోయి పో పోదాం అనుకుని క్యాన్సల్ అవ్వడం వల్ల అప్పుడు తెలిసిందండి మాకు కూడా
చూడండి దాని యొక్క ప్రత్యేకత అలా ఉంది అరుణాచలమైనది చాలా ప్రసిద్ధమైనది పవిత్రమైన ప్రదేశం
అవునండి చాలా ప్రసిద్ధమైనంది పరియా
అందుకండి ఎవరంటే వాళ్ళని
ఆహా అలా దేవుడు అనుగ్ర అదే అండి కొన్ని కొన్ని కొంతమంది పాపాత్ములని దేవుడు అనుగ్రహించడండి
ఆ అందుకే అండి న మిమ్మల్ని మూడు సార్లు వద్ద అనుకున్నారండి మళ్ళా మీరు ఇంక ట్రై చేస్తున్నారు కాబట్టి ఇల్లో
మేము మమ్మల్ని పిలుసుకున్నారండి మేము. అదే అదే అండి మొన్న రీసెంట్ గా పోయేసి వచ్చినప్పుడు. అనుగ్రహించి దేవుడి దయ వల్ల. చాలా పవిత్రంగా ఉందండి.
అదే అండి ఎట్లా దర్శనం ఎపుడు చేసుకున్నారు అస్
దర్శనం ముందు మేము మేము స్టార్ట్ అయినాము మా ఊరు నుంచి స్టార్ట్ అయినము అయ్యి ఫైవ్ అవర్స్కి ఎళ్ళిపోయినమండి అక్కడికి ఫైవ్ అవర్స్ అంటే సాయంత్రం ఆరు గంటలకు స్టార్ట్ అయ్యాము స్టార్ట్ అయిన్ తర్వాత. ఆహ్ బస్సు ఎక్కి మేము ఐదు ఐదు గంటల తర్వాత చేరుకున్నాము అరుణాచలము. బస్ స్టాండ్కి.
అవునా అండి ఎంతకు చేరుకున్నారండి ఐదు గంటల తర్వాత అంటే.
అంటె మేము అహ్ పన్నెండు క ఎగ్స పన్నెండు గంటలకి చేరుకున్నామండి అక్కడ.
అవ్. ఆహ్ ఆండి నాకి బాగ తెలుసు అండి అరుణాచల ప్రదేశం సొ సారీ అరుణాచలం.
అది అది అరుణాచలం అరుణ అరుణాచలం అండి అరుణాచల్ ప్రదేశ్ కాదు.
ఆహ్ సారీ అండి అంటే రెండు పదాలు సేమ్ ఉన్నాయి గదండి కొన్నీ సార్లు నేను కన్ఫ్యూజ్ అయిపోయను.
గా తికమకా అవుతూ ఉంటరు ఇది మాములే అండి ఉమ్.
ఆహ్ మేమే చూసినాము అదే అండి దర్శనం గిరి ప్రదర్శనమూ. ఎప్పుడు స్టార్ట్ చేయాచ్.
హ్మ్ అదే అండి పన్నెండు గంటలకు వెళ్ళంగానే మేము అక్కడ మా బ్యాగులన్ని. అక్కడా. ఆశ్రమమనుంది అహ్ లగేజ్ కౌంటర్ లో పెట్టేసి ఆహ్. లగేజ్ కౌంటర్ లో పెట్టేసి మేము ఇంకా దర్శనానికి ఎళ్ళిపోయామండి.
ఓకే అండి అవునా అండి ఎప్పుడు స్టార్ట్ జేశినారండి.
మేము కరెక్ట్ గా ఒక గంటకి రాత్రి ఒక. మార్నింగు ఒక గంటే స్టార్ట్ చేసినామండి ఆహ్ మద్. మధ్యలో పది లింగాలు ఉంటాయి అన్ శివలింగాలు ఉంటయి అన్నింటిని తట్ అది. పద్నాలుగు అండి సారీ బై మిస్టేకు.
ఆహ్.
శివలింగాలో ఒక్కోక్కటి దర్శనం చేసుకొని నిదానంగా. రాత్రి పద్నాలుగు కిలోమీటర్లు పద్నాలుగు లింగాలు ఒక్క కిలోమీటర్ కు ఒక్కొ లింగం వస్.
అవును అవునండి కాదండి అది పద్నాలుగు కిలోమీటర్లు అంటారు గానీ అది నాకు. తెలిసి ఒక పదహరు కిలోమీటర్ ఉన్.
ప్చ్ అది ఎక్కువె ఉండొచ్చు కానీ మనకు తెలిసినంత వరకు. జనాలకు తెలిసినంత వరకు పద్నాలుగే అండి అది. ఉమ్ అదే అండి బోర్డు గూడా అక్కడ బోర్డు మార్గం గూడా వేసి ఉంటదండి.
అవునవునండి బోర్డుగా నేను చానా సార్లు చూసినను పద్నాలుగు కిలోమీటర్లు అనేసు. వుంటదని ఆహ్ మొత్తం మనం గమనించేసరికి అది పదహారు కిలోమీటర్ల పైనె ఉన్.
ఆహ్ మనం మొత్తం అక్కడ వెళ్ళిన తర్వాత మనం మొత్తం నడిచి తిరిగి అంతగా దెగ్గర దెగ్గ. దగ్గరగా మనం ఒక ఇరవై కిలోమీటర్ నడిచేస్తామండి. ఉమ్ అవును అదే ఇరవై కిలోమీటర్ దెగ్గర దెగ్గర నడిచేస్తాం. అలా ఇంకా. ఆహ్ ఒకటి బుగ్గ పొద్దున ఒకటికి స్టార్ట్ చేయంగానే ఇంగ.
ఆహ్ ఇంకా ఆరుకంతా అయిపోయిందంటే.
ఉమ్ ఆరు ఆరున్నరకంతా అయిపోయిందండి. ఆరున్నరకి ఐపొంగానే మేము స్నానాలు అంతా చేసుకొని. అక్కడే ఉన్న ఆశ్రమంలో ఆహ్ చేసుకున్నాం అంటే దేవుడి దెగ్గర. పోయేటప్పుడు ఎప్పుడు స్నానం చేస్.
అవునండి చేయలండి కానీ అక్కడ చెప్తారు గదండి అంటే ఆహ్ గిరి ప్రదర్శన చేస్. సినప్పుడు మళ్ళీ స్నానం చేయకూడదు అని ఏమో నాకి కొంతమంది వ్యక్తులు చెప్పా
అదేమి లేదండి కొంతమంది చెప్తూ ఉంటరు కొంతమంది అంటే కొంతమంది చేస్ స్తె మంచిది అంటరు కొంతమంది చేయకున్నా మంచిది అన్ కానీ మేము చేసేస్నామండి. ఆహా లేద్ లేదండి మేమోప్పుడు. మేమోప్పుడు చేసే పోతామండి మాకు అలా అట్లాంటి అలవాట్లేదండి. ఆహ్ అదే అదే. మ్ మా దాంట్లో కొంతమంది చేయలేదు వాళ్ళు వద్దు చేయొద్దు అన్నారు గన్ మేము వాళ్ళ మాటిన్లేదండి అస్
అంతే అండి ఇప్పుడు మనం కరెక్ట్ గా చేసేటప్పుడు ఒకరి మాటనవస్
అదే అదండి అందుకని నేను ఎవరిని పటించుకోకుండా నా అంతట నేను చేసుకోని నేను ఆ అంతట నేను స్నానం చేసుకుని వెళ్ళిపోయానండి వాళ్ళు చేసిన హు అదే అండి అద్ అ ఎవరి నమ్మకం వాళ్ళదండి మనం ఒకరి కోసం ఒకరి నమ్మకాన్ని మనం నమ్మ ఆ ఒకరిని తప్పు పట్టడం అది మన తప్పైపోద్ది అందుకనేసి మ్ అందుకనేసి నేను ఇంకా వల్ లా చే స్ చేయపోయినా నేనంటూ చేసుకుని నా దేవుడి కోసం నేను వె పోవలనేసి ఇంకా స్నానం చేస్ కొని సెవెన్ కంతా సెవెన్ ఏడున్నరకంతా వెళ్ళిపోయ్నామండి
ఎంతకు కంప్లీటైదండి
ఏడున్నరకు పోతే మేము అక్కడ రెండు మార్గాలు ఉన్నాయండి ఒకటి ఫ్రీ దర్శ నం అని ఇంకోటి ఆ పే దర్శనం అనేసి అవునం
యాభై రూపాలు పే చేసి పోవాలండి
ఆ యాభై రూపాలు పే చేస్తే వాళ్ళు తొందర్గానే పోతుందండి దర్శనం మేము అందుకనేసి ఇంకా దేవుడిని తొందరగా చూడాలనే కుతూహలంతో ఉన్నాం కాబట్ ఆతృతతో ఉన్నాము అందుకనేసి ఇంకా మేము పదహారు మంది పోయినామండి
మ్ హు ఓ పదహారు మంది పోయినారా
ఆ అవునండి పదహారు మంది పోయినాము ఇంకా యాభై రూపాలు పెట్టేసి ఇంకా దేవుడిని జూస్కొని దగ్గర ఏడు గంటకు పోతే మేము దగ్గర దగ్గరగా అయిపోయిందండి పదిన్నరకంత్ అ అయిపోయిందండి మాకు మ్ పదిన్నరకు అయిపోతే ఇంకా దేవుని దర్శనం చేసుకొని ఆ ఇంకా బయటికి రాగానే
అవునా
ఆడున్డే ప్రసాదాల తీసుకొని తినేసి ఇంకా మళ్ళీ లగేజ్ కౌంటర్ దగ్గరకి కోచ్చేస్నమండి
ఆ ఆ మళ్ళీ లగేజ్ తీసుకొని ఇంక రిటర్న్ ఓచ్చేసినారండి మీ ఊరికి
గేజ్ తీసుకొని మళ్ళీ మధ్యలో భోజనం చేసుకొని
ఆ ఒ
మ్ అక్కడే అన్నదానం చేస్తా ఉంటే అక్కడ
అవ్ననవునులేండి అయినా గుడి గుడి గుడి అన్నాక అన్నదా
ఆ అన్నదానం అదేండి అక్కడ అరుణాచాలం ఎక్కడైనా అన్నదానం చేస్ ట ఉంటారండి అలా గుడ్లోనేని కాకుండా బయట కూడా చేస్తా ఉంటారు అక్కడ బయట మేము తీసుకొని గుళ్ళో భోజనం చేసేసి
అవునవునులేండి
తర్వాత ఇంకా వేన్నికి బయలుదేరమండి
గుడ్ ఆ గుళ్ళో దేవాలయాలు ఉన్నా చోట్ల
ఆ అవునండి
ఎక్కువ ఖర్చైతది కా ఖర్చైయేది కాకుండా ఎక్కువ బై కాదండి నే నేను ఏం చెప్తున్నా అంటే బయట ఫుడ్ మనం తిన్నామ అనుకో
ఉ అవునండి
కూట అడగండి.
అవునండి అక్కడ అక్కడి ప్రదేశాల్లో అన్నీ చాలా ఎక్కువ ధరకే అమ్ము తరండి ఎందుకంటే జనాలేక్కువోస్తారు కాబట్టి అవునవును అన్ ఎందుకనేసి వాళ్ళు ఓ ఆ ఉచిత భోజనం ఈ భోజన అన్నదాన కార్యక్రమాలని చాలా చేస్తా ఉం టారండి మ్ అందువల్ల ఆ అంటే డబ్బులున్న వాళ్ళు బయటే తింటారు అనుకోండి. లేనోళ్ళు మనం ఇంగ త ప్పదు కదండి ఇట్లా అన్నదానాల్లో అదిదేమి తినాలండి.
అవునవునులే ఇప్పుడు గుడి దగ్గర పోయినప్పుడు మనం అదే తింటేనే మనకి ఒక మనస్ఫూర్తి అనేది దక్కుతుంది కదా.
అదే అండి మనసుకి ప్రశాంతత అనేది ఉంటదండి దానివల్ల. మ్ అలాగే ఇంకా ఆ అలా తినేసి ఇంకా గనికి ఈ రిటర్న్ అయ్యామండి మేము.
అవునండి ఆ ఎట్లో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నారు కదండీ.
ఆ అవునండి సక్సెస్ఫుల్ గా ట్రిప్ మొత్తం బానే జరిగింది.
ఆ జర్నీ ఎన్నిఅవర్స్ పట్టిందండి ఆ ఆరు గంటల
పోవడానికి ఐ ఐదు గంటలం డివు రావడానికి ఐదు గంటలండి
అవున అండి ఎట్ల అండి బస్సులు అన్ని బానే దొరుకుతాయా?
ఆ బస్సులు ఎప్పుడు ఉంటాయండి నార్మల్గా మేము పోయేటప్పుడు బుక్ చేసుకొని పోయినాం వచ్చేటప్పుడు మాత్రం ఇంకా ఎలాగో ఖాళీగానే ఉంటాయి కదా అనేసి ఆ నార్మల్గా వచ్చేసామండి బస్సుకె
ఆహా టికెట్ ఎంత అవుతుందండి అక్కడ నుంచి అక్కడికి?
అవతల ఇరవై రెండు రూపాయలు మాత్రమే అండి పోవడానికి ఒక పోడానికి మా ఊ ఊరు ఇక్కడే దగ్గరెఅండి బెంగళూరు అనేసి అవునండి ఉమ్ అదే అదే అండి బెంగళూరు తెలిసే ఉం టదా అందరికి నాకు
అవునవునండి ఎట్టాయితేంది సక్సెస్ఫుల్ గా మీరు కంప్లీట్ చేసుకుని దేవుని అనుగ్రహం పొంది వెళ్ళి వచ్చేసినారు.
అవునండి ఏదో దేవుడి దయవల్ల అలా కలిసి వచ్చేసింది మాకు.
అక్కడికి పోతే మీకు మంచి జరుగుతదని చానమంది అంటుంటారు కదా.
అదే అదే అండి అదే మంచి జరుగుతుందని వెళ్ళాము మంచి జరిగితే ఆనందము. జరగపోతే దేవుడు అనుగ్రహం అంతా దేవుడి పైన అదే అంత దేవుడి పైనే భారం వేస్
అవునాండి అది అవును అండి దేవు డు ఎట్టారాసి పెట్టుంటే అట్ట ఆ థాంక్ థ్యాంక్ యూ అండి ఈ సమాచారం మొత్తం నాతో షేర్ చేసుకో న్నందుకు ధన్యం ధన్యవాదములు.
ఏమో